హలో ఏం జేస్తున్నావ్ ఖాళీగున్నావా
అవునండి ఖాళీగనే ఉన్నాను చెప్పండి
నమస్కారం అవును ఇప్పుడే ఫ్యాన్ కింద కూర్చున్నాను ఎండలు మండిపోతున్నాయి గదా
అవునండి నిజమే ఎండలు చూస్తుంటే మన చిన్న చిన్ననాటి వేసేవి సెల్లు గుర్తొస్తున్నాయి
అబ్బో సెలవులు రాగానే అమ్మమ్మ గారు ఊరికి వెళ్ళడం అదొక పండగ గదండి
అవునండి స్కూల్ లాస్ట్ ఎగ్జామ్స్ అవ్వగానే బ్యాగ్ ఎక్కడో పడేసి రైలెక్కి వెళ్ళాలిగా
ఆ రాయిల్ ప్రయాణం కిటకీ సీట్ కోసం గొడల్ గుర్తున్నాయా
గుర్తులేక ఏంటి స్టేషన్ లో దిగగానే తాతయ్య ఎడ్ల బండితో ఎదురు చూస్తూ ఉన్ ఉండేవారు
ర్చొని ఊర్లోకి వెళ్తుంటే ఆ రాజసం ఎక్కడ దొరుకుతుంది జెప్పు
నిజమే ఊర్లోకి వెళ్ళగానే ఆ పచ్చని పొలాలు చల్లని గాలి
అమ్మమ్మ ఇంటికి వెళ్ళగానే ఆవిడ చేసే ఆవకాయ అన్నం గుర్తున్నా
అబ్బో వేడి వేడి అన్నంలో కొత్త ఆవకాయ నెయ్యి వేసి అమ్మ ముద్ ద్దలు పెడుతుంటే ఉంటది చూడండి
ఆ రోజ్ లేవలేఖంలో కూడా ఉండదండి ఆ తర్వాత మధ్యాహ్నం తాటి ముంజలు తినడం
తాటి ముంజలు ఆ చల్లటి నీళ్ళు నోట్లో వెళ్తుంటే ఎంత హాయిగా ఉండేదో
మరి సాయంత్రం చెరువు దగ్గరకి వెల్లి ఈత కొట్టడం గుర్త్
గుర్తు గుర్తుందిరా నీలతోది ఆ తర్వాత త తడి బట్టలతో ఇంటికి వస్తే అమ్మమ్మ చేతిలో తిట్టుంటాయి చూడు టు
నిజమే మరి ఆ మామిడి తోటలో ముచ్చోట ఎప్పు
రాళ్లతో మామిడి కాయలు కొట్టడం కావలి వాడు గ ఎదుముతుంటే పరుగులు తీయడం
దొంగతనంగా ఓసిన కాయల ఉప్పు కారం మద్దుకొ తింటే వచ్చే మజానే వేరసలు
ఇప్పుడు మార్కెట్ లో కొనే కాయలు ఆ రుచి ఎక్కడ ఉంటుంది
అవును మరీ రాత్రి పూట దాబా మీద పక్కలు వేసుకొని పడుకోవడం గుర్తు తుందా లేదా
గుర్తుంది ఆకాశంలో నక్షత్రాలు లెక్కబెడుతూ తాతే చెప్పే కథలు వినడం ఎంత బాగు ఉండేదు
ఆ చల్లటి గాలి ఎప్పు నిద్ర పోతామ్మ కూడా తెలిసేది కాదు మనకైతే
ఇప్పుడు ఏసి గదిలో పడుకున్నా కూడా ప్రశాంతత లేదురా మనకి
నిజమేరా మరి సెలవులు అయిపోయి తిరిగి వచ్చేటప్పుడు అమ్మమ్మ పెట్టే పిండి వంటలు మూటలు
అరిసెలు జంతికలు లడ్డూలు ఒక నెల రోజుల పాటు అవే కదా మనకి స్నాక్స్
వచ్చ్యేటప్పుడు ఏడుస్తూ అమ్మమ్మని హగ్ చేసుకోవడం ఇప్పటికీ గుర్తుంది నాకైతే
ఆ రోజుల్లో ఉన్న ఆత్మీయత ఆ సంతోషాలు ఇప్పుడు మన పిల్లల
అవును వాళ్ళ సమ్మర్ క్యాంపులు కంప్యూటర్ గేమ్స్ లోనే సెలవులు గడి
మట్టితో ఆడుకోవడం చెట్లు ఎక్కడం ఇవన్నీ వాళ్ళకి తెలియదు
నిజమే చెప్పినవ్ అందుకే అప్పుడప్పుడు మనం కూడా ఇలా పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళాలి
ఉమ్ నిజమేరా అందుకే అప్పుడప్పుడు మనం కూడా ఇలా పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళాలి
చాలా బాగా చెప్పావు నీతో మాట్లాడుతుంటే మళ్ళీ ఆ ఊరు వెళ్ళాలనిపిస్తుంది తెలుసా అ
మరి ఈసారి ప్లాన్ చేద్దామా మన పాత గ్యాంగ్ అంతా కలిసి
ఖచ్చితంగా అందరికి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదాం కూడా
అవును ఇందాక రైలు ప్రయాణం అన్నావు కదా ఆ కిటికీ సీటు కోసం మనం గొడవ పడడాలు గుర్తున్నాయా
రైలు కదలకముందే కార్చిప్ వేసి సీటు రిజర్వ్ చేసి కునేవాళ్ళం కద మనం
కిటికిలో నుంచి ప వచ్చే భోగి పొగ కళ్ళల్లో పడిన బయట పచ్చని పొలాలను చూడడమే ఒక ఆనందం
మరి ఆ స్టేషన్ న్లో అమ్మే వేడి వేడి చాయ్ కాఫీ కాఫీ అని అరిచె ఆ శబ్దాలు ఎట్లుంటాయి
మరి స్టేషన్ లో అమ్మే వేడి వేడి ఛాయ్ కాఫీ అని అరిచే ఆశబ్ధాలు
అబ్బో ఆ చిన్న పేపర్ కప్పు లో టీ తాగుతూ బయటికి మనుషులను గమనించడం ఎంత బాగుం బెదొ
మరి తాతయ్య గారి స్టేషన్ లో దిగగానే ఆ మట్టి వాసన గుర్తుందా
అదొక ప్రత్యేకమైన అనుభూతి అవును స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో ఆ పెద్ద చెరువు అందులో తామరపూలు
మా ఊర్లో అయితే ఆ చెరువుగట్టు మీద పెద్ద రావి చె ట్టు ఉండేది అది కి దాని కింద కూర్చొని గాలి తింటే వ చ్చే ఆ నిద్ర
నిజమే ఇప్పుడు ఏసీ గదిలో పడుకుంటున్నాం గాని ఆ చెట్టు కింద ఉన్నంత ఎక్కడుంది చెప్పు
మరి అమ్మమ్మ చేసే నిమ్మకాయ పచ్చడి గుర్తుందా ఎండలో వెన్ పెట్టిన ఆ జాడీలు వాసన ఇల్లంతా వచ్చేది
గుర్తుంది ఆ పచ్చళ్లో వేసే మెంతి పొడి ఆవ పిండి గుమగుమలు తలుచుకుంటనే ఆకలి వస్ స్తుంది ఇప్పుడు నాకు
అప్పట్లో మనం సెలవుల్లో ఒక పుస్తకం కూడా ముట్టుకునే వాళ్ళం కాదు కదా అంతా ఆటలే కదా అప్పుడు మనకి
అవును ఇప్పుడేమో పిల్లలకి సమ్మర్ లో కూడా ట్యూషన్లు కోచింగ్ క్లాసులు పాపం వాళ్ళకి బాల్ ల్లంఎక్కడ ఉంది చెప్పు
నిజమే చెప్పావు మనం మట్టిలో దొర్లే వాళ్ళము చెట్లు ఎక్కే వాళ్ళము దెబ్బలు తగిలినా ఏడ్చే వాళ్ళం కాదు కదా
మరి ఆ బావిలో నీళ్ళతో స్నానం చేయడం గుర్తుందా ఆ నీళ్ళు ఎంత చల్లగా తీయగా ఉండేవో
అవును తోడడం కష్టమైనా నీళ్లు నెత్తి మీద పడుతుంటే వచ్చే ఉల్లాసం ఎంత బాగుండేదో
ఇప్పుడు ఆ షవర్లు గీజర్లు వచ్చేసాయ్ బావి దగ్గర సందడు ముగిసిపోయింది కదా అ
మరి రాత్రి పూట ఊర్లోవేసే నాటకాలు చూడడానికి కే వెళ్ళే వాళ్ళమా
వెళ్ళే వాళ్ళం కదా తెల్లవారులు ఆ అరికథలు బుర్ర కథలు వింటూ అక్కడ నిద్రపోయే వాళ్ళం మనం
ఆ వేషధారణ